హలో నోడతన్న
ఆ వినబడతంది అక్క
చాల ఏం చద్ ఎం చదివినవు రా నువ్వు
డిగ్రిీ అక్క
అవునా
హ్మ్ హహర్ష కాాల
ఓకే ఓకే తమ్ముడు ఎం చేతండు
డ్యూటికి వెళ్లిండు అక్క
హ్మ్ హు
ఎండ ఎట్లున్నది ఎండ కొడతందా ఇవాళ ఎండ లేట్గా వచ్చింది
వర్షాలు ఉన్నాయట కదా
అ
వర్షాలు వేర సైడ్ కొడు కొడ్తాన్నాయ్ అంట వర్
ఆ పడుతనే యట అదే ఇవ్వాలా లేట్ అయింది ఎండరానికి తొమ్మిదేమో అయింది
అదేంటే యుద్ధాలు కూడా జరుగుటనాయి కదా బాగా
హ్మ్
ఎట్ల యుద్ధలు జరుగుతాయి మాగ అసలు ఎందుకు ఏ రోగానికి అనిపిస్తది
ఎప్పుడు ఎప్పుడు ఏంది లేదు అన
అట్లే అని కాదు ఇప్పుడు ఉన్న రోగాలక అసలు ట్రీట్మెంట్ లేక చనిపోతారు చాలా మంది
హ్మ్
యాక్సిడెంట్ల వల్లన దాని వల్ల దీని వల్ల ఈ కావల్సుకుని యుద్ధాలు చేసి చనిపోవడం అన్ని రకాల ఆస్తి నష్టాలు అవసరం అనిపిస్తది నాకు
ఏ వాళ్ళలకు ఏదో గెలిచిన గెలిచినా మన్న ఫీలింగ్ తోట అట్ల తరగని వాళ్ళ దగ్గర జరుగుతానే వీళ్ళ దగ్గర జరుగు నే కాబట్టి అందరికి నష్టమే వాళ్ళకి నష్టమే వీళ్ళకి నష్టమే గాని అది మరి అది ఏందో
నాకు అసలు ఎందుకు అనిపితది
గ్యాస్ సిలిండర్లు కూడా రావంటాయి కదా అక్క
నేను బుక్ చేసి పది రోజులు అయితుంది కావసర అసలు వత్తలేదు
ఫార్టీ ఫైవ్ డేస్ అంట మొన్నటి దాగా ట్వంటీ ఫైవ్ డేస్ ఉండేనట
ఆ
ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్కి వత్తదట
ఏ ఏమో పాట పేసి డసదాకా
ఇప్పుడు అందరు కట్టెల పొయల మీద వండుతారు రీల్స్ హాస్టెల్స్ ఆ రీల్స్ అన్నిట్లలా కట్టెల పొయ్య మీద వంట వేసుకుంటారా పక్క దేశాల వాళ్ళు కూడా
ఆ
సిండర్స్ రాగా
ఆ మాకు ఒక గ్యాస్ ముద్ద వచ్చింది యుద్ధం కాంటే ముందు ఒక ముొద్దు ఉండే మా మర్రి వాళ్ళు వేరు ఇప్పుడు మాకు లేదు మళ్ళీ ఇంకోటి బుక్ చేసిన అదిత్తనే ఇక మరి వాళ్ళదిత్తలేదు మాదిత్తలేదు
ఫార్టీ ఫై డేస్ ఎత
అ్రవర్కు గ్యాస్ అయిబోదు నా భరస తెట్లా నా ఆలోచితత న
ఆ ఏ రాైస్ కుకర్ ట్లా అన్నం పెట్టుకొని కర్రీస్ మాత్రం స్టవ్ మీద వండుకో
రైస్ కుక్కర్ వాడాను నేను అంత ముందు వాడి కాగానీ వాతలేను రైస్ కుక్కర్ కరాబ్ అయింది నన్ బాడ స్నేహ
అవును ఇయ్య మరి ఎప్పుడున్న సిచ్యువేషన్ అయితుంది అయ్య ఇ ఇంకా ఏమి చేస్తాం గా కట్టల పోయింట కట్ట ఎక్కడుండు
చవులు లే ఇ్వ అవిటికి డిమాండ్ పెరిగింది కాదు
మాకు పెళ్ళప్పుడు గిఫ్ట్ వచ్చింది ఇండక్షన్ పెట్టిరు ఎవ్వరు
ఆ ఇ్వరు బట్టు ఇరుది తెలివదు
ఏమోయవ అంటే ఆ తమ్ముని వాళ్ళ మరి హెచ్డఎఫ్సి బ్యాంక్ వాళ్ళ లేకపోతే ఈ అన్నపూర్ణ ఫైనాన్స్ వాళ్ళ ఎవ్వరు ఒకరు కుక్కర్ పెట్టటిరు ఇండక్షన్ పెట్ట్టటిరు మాకు బోలల్లో ఒక కుక్కర్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా దగ్గర ఇండక్షన్ ఉన్నది రైస్ కుక్కర్ ఉన్నది
సామానుంత తీసుకుపోయినాం అక్కడికి ఇక్కడనే ఉండొచ్చు
అన్ని తీసకవోలేదు అక్క కొన్నే తెచ్చినం ఇక్కడికి
వద్దులే ఎందుక అన్నీ మరి
ఈ రూమ్ షిఫ్ట్ అయినప్పుడు ఇవి మూవ్ వయడానికే మస్తు ఇబ్బంది అయింది
ఆ
ఏదన్నా వెహికల్ పెట్టుకుందామంటే వెహకిల్లో పట్టే అన్ని సామాన్లు ఏమిీ లేవు ఒక మంచము కూలర్ తప్ప బ
ఏకి స్కు పో
ఇక్కడా ఇక్కడిక్కడ షిఫ్ట్ అవ్వడానికికక్క
ఆహా
ఇక ఒక మంచంమున్న కూలర్ మాత్రము ఆటో పైన వసుకొని వచ్చా ఏనా ఏ మితవన్నీ మేమ బం మీద షిఫ్ట్ చేసుకున్నాం
ఉ అ
ఇక అవన్నీ ఉంటే వేగులు ఉండాలి కన్ఫామ్ గా
ఆ ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోకపోయారు మరి
ఏ అదేది ఉస్తానం నెక్స్ట్ మంత్ హన్మకొండకి ఇస్తా అ అన్నారు ఇస్తారు అయ్యరా తెలియదు ఈ మంతు వీళ్ళకి ఉంటాయి కదా అక్క లెక్కలు ఉంటాయి కదా
అదే అద మార్చలు ఎక్కడ ఉంటా అంటారు కదా
ఆ ఇది అయిపోయిందంటే ఇస్తామా అని అన్నారట తెలుగురు
ప్రయత్న చే
ఆ
ఆడికి పోవాలంటే ఎంత ఇబ్బంధో అసలు నేనైతే ఒక రోజు ఎవురికన్నా ఉండాలంటే పెద్ద గండం అయితది నాకు అమ ఇక్కడ అలవాటు పడితే అక్కడనేే
ఎక్కడ అలవాటు అయితే అక్కడ ఎంత ఇక
ఆవు ఉన్న ఆడపడు వాళ్ళ ఇంటికి వాళ్ళు బర్త్డే అంటే పోయినాం పోతే సల్ అలుగాగాని తె ఒక రెండు రోజులున్నాం మూడో రోజులకి రానెత్తలేరు నాకు ఎట్లా అనిపిస్తుందింటే అసలు ఇగ
అమ్మా ఎందుకుచ్చినం రా అనిపితానే
కానీ తప్పదు ఇంట్లో ఆమె కనుక తప్పదు పోక కాని కింద వారి పోడం వనకం కమ్మన ఇంట్లో కంఫర్ట్ ఉన్నట్టు ఉంటదా
ఉంటదా ఉండదు
దోమలు ఫ్యాన్ సక్క ఉన్న గాలందాక ఆ అదే అది
ఆ
సో రోస్ అనిపించిది నాకైతే
త్రీ డేస్ ఉన్నార బర్డే వర్దాక్క మరి
వాల్ల కొడుకుది మా ఆడపడుచు వాల్ల కొడుకుది
ఆహ
అవున
ఆహ
ఏ మాకు బోస అనిపించింది మా అన్నయ ఏమో మూడో రోజుక తప్పించుకొని వచ్చండి ఏదో మీరే ఉండూరు ఏమన్నా చేసుకోవారని వదిలిపెట్టచ్చండి
ఎవ నిన్న అల్గున్న
ఆ
మీరిద్దరే ఉన్న అక
లాగేజ్ అన్నా తీసుకోమ్ము బాగున్నా అంటే అస్సలే పన్లేదు మళ్ల్ళది ఎ పొద్దున ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చినం
అయ్యో
దూరం అటు న ఎక్కుండా
ఏవూ రాకత
అటు నాగారం నెక్కొండ నాగారం
ఆహా ఇట్ స ఇడేనా
అట్సైడ్
ఉ నక్కంంటనే ఫుల్ దూరం మ క్క
మాహోబాద్ రోడ్ నుంచి పోవచ్చు మధ్యలో గూడూరు నుంచి రావచ్చు
ఆ పోవచ్చు
గూడూర్ నుంచి ఇటుంటది రేలే మన మన పోతాంటే లెఫ్ట్ సైడ్ ఉంటది
ఊ
నాగారము వస్తది కాపోతే అట్ నుండే రారు ఇట్ నుండి పోతారు వెళ్ళు ఇట్ నుండి అంటే
ఎట్ నుండి ఆహ
వీళ్ళలకు డైరెక్ట్ షార్ట్ కట్ లో బస్సులు ఉంటానుయి గుండె గుండెంగ నాగారం అని ఉంటాందు
ఆఓహోహ ఇ డైరెక్ట్ ఒకటే పోవచ్చు
గుండెంగా నాగారం ఉంటుది లేకుండా నెక్ండ పోతే ఆ అను కొండలు ఉంటాయి బస్సులు అవి కూడా ఒకటి ర ఉండేనట
ఆహ
చ్చబట చూసుకుంటారు
టెన్ ఇయర్స్ బర్త్డే చిన్న ఫస్ట్ బర్డే నా
ఆ అ బానే బాగానే సరేంది అంటే చిన్నపాటి ఇంట్ల వరకే చేసుకున్నారు వాళ్ళళ పెలుచుకున్నారు మా వాళ్ళు తక్కువ మేమేగా
విల్లెవల్ అంటే మీరేగ
ఆ
ఆా
సబ్ వష్ మలో
షాపిింగ్క్క షాపిింగ్ ఇక్కడ షాపింగ్ తీసు తీసుపోయి ఎంత టైం ఉండదు షాపింగ్ తీసుకోకూడ
ఏమన
ఒక్క రోజు ఏమైనా హాలిడే ఉన్నది అని అంటే అది మళ్ళీ మళ్ళీ ములిగే రావాలి ములిగే అత్తం ఆ ఆ హాలిడేస్ ఉండవు షాపింగ్ ఏమి ఉండదు ఏమన్నా కొనుక్కకోవాలి అని అనుకుంటే ఆన్లైన్ అంతే ఇ ఆర్డర్ పెట్టుకుంటా
ఆ
ఏ బయటికి పోయి షాపింగ్ చేసే అంతనైతే ఉండరు
ఆన్లైన్ లో మంచి వత్తనేయారందు కొటి రెండు తీసుకుంటే శారీస్ మంచిగా అనిపలే
శారీస్ తీసుకోంటను నేను డ్రెస్లే ఆర్డర్ పెట్ కున్నా రెండు మూడు ఆర్డర్ పెట్టుకు కున్నప్పుడు పెట్టుకున్న మంచిగానే ఉన్నాయి కాటన్ డ్రెస్లు
ఆ ఇ కూడా కూడా విళతే ఏదోటదాట
ఆ మరి కుతాను అక్కా మూటి ను్
అసలు రెస్ట్ చేడు ఉంటుందరా మిషిన్ గుట్లో సరిపోతుంది
మీషన్ కుట్టడానికి సరిపోతన్నా
ఇంట్ ఇంట్ల బనేష చిచ్చిన ట్డు ఏటన్నా ఊర్ళదిరుడు అంటే తప్పదన్న దానికి ఊరు కూడా అయితుంది నచ్చడైతంది ఇద పన్ అవుతుంది సెలరీ ఇస్తే ఉంటుంది బాడికి
ఇగ మెషిన్ ఉంటే అంతే ఇగ ఏమన్నా ఇటుచూషీ అటుచూషీ సరికి మళ్ళ అవ్వే కనబడతాయి
అసలు నిద్ర కూడా ఉంటలేదసలు టెన్షను ఇవాళ ఎప్పుడు అందిఇత్తమా ఎప్పుడు అందిఇత్తమా అని
ఊ
వత్తంది గిరాకీ మంచనే వత్తాది నాక్ గని టైం సరిపోతలే అంతముందేమో
ఉహ్
కుట్టదు కుట్టదు అనేది కానీ ఇప్పుడు సప్పుడుచే త్తలేడు ఇగ
ఇగ మరి ఎంజేతాం
నేనే తెగించిన ఇగ నువ్వు ఏమన్నా చేసుకోపోన్నట్టు
ఉహు
కుట్టోదూ కుట్టోదూ అనేది ఇప్పుడు ఏమంటలే
ఫ్రాక్ కుడుతే ఎంత అక్కా
మూడు వందలు తీసుకుంటాను రా
మూడు వందలా లైనింగ్ క్లాత్ మనము హు బయట తీస్ బయట దొరుకుతాయా షాపుల్ల ఒక ఫ్రాక్కిి ఎంత పడుతది అక్క లైనింగ్
ఫుల్ కింది వరకంటే నాలుగు మీటర్లు పడుతాంది కొంచెం షార్ట్ అయితే మూడు మీటర్లు పడుతుంది
ఉహు
ఆ
ఒకసారీని కొట్టుకుందామని అనుకుంటాను
ఊ కుట్టిచ్చు
కుడుతవా నువ్వు
ఉ కుడుతా ఎందుకు కుట్టను
అదే లాంగ్ ఫ్రాక్ శారీని అది అన్ని గ్రీన్ కలర్వి శారీ ఉన్నాయి ఏ ఓ డ్రెస్సు కుట్టుకుందాం అని చెప్పేసి కుట్టిద్దాం అని చెప్పి యేమో ఇగ నాక్ అక్కడ ఎవ్వరు తెల్వదు ఆ సారి ఇక్కన్నే ఉన్నది ములుగులో
అవునా నువ్ ఇటు వచ్చినప్పుడు ఇ